అ ఇప్పుడు వినబడుతుందా? ఆయ్ వినబడుతుందా?
ఒకే ఇన్పిస్
ఫోన్లు అసలు ఏం అర్ధం కాట్లేదు, వినబట్లేదు సగం అన్ని యాప్లు వేసుకుని ఉన్నాను. ఏమి అద
ఓ పిల్లల ఆత్త ఇటు చేస్ సె ఆడి కొంచెం వాళ్ళ అది ఇది చేసి చేసి కొంచెం కింద పడేసి కొంచెం ఖరాబ్ అవుతా ఉన్నాయి ఫోన్స్ అన్ని. ఇప్పుడు
ఆ ఆళ్ళు కూడా ఏ న్నా నా తక్కువ యాప్లని డౌన్లోడ్ చేస్తున్నరు మనకు లేంది అన్ని. వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలీజ్ ఉందో వాళ్ళ దగ్గర నుంచినేర్చుకోవాల్సి వస్తుంది పిల్లల్ దగ్గర నుంచి.
అంతే కదా ఇప్పుడు వా అసలు మొన్న ఏమైంది. పిన్ని వాళ్ళ పాప ఫోన్ కొన్నాడానికి ఎల్తే ఫోన్ నాకు ఫోన్ చేసింది ఏ మొబైల్ కొలా కొనాలి అని చెప్పేస్ చేస్త్ మా బాబు ఎత్తి మ బాబె కెమెరా అయితే ఒప్పో కొనుక్కో లెక్పోతే మన మామూలుగా గేమింగ్ గేతన ఇట్లా వీవో కొనుక్కో లేకపోతే రెడ్ రియల్మీ తీసుకుంది సౌండ్ బాగొస్ ది రియల్మి ఎక్కువ వస్తది ఫొటోసు అట్ల తనే మొత్తం చెప్పేస్తా ఉన్నాడు నేనే ఎ షాక్ అయితున్నం మనకే రావు కూడా ఇయన్నీ అన్పిస్తుంది.
అదే మరి అదే ఈ ఇ రోజులు అలా ఉన్నాయి. మరి ఫాస్ట్ మనకు ఒక ఫోనన్ ఫోన్ ఉందా మనకి ఏమన్నా ఉందా ఇంటర్నెట్ ఉందా ఏమి లేవు. మనము ఒక్క ఆ టీవీ దూరదర్శన్ వేసుకుని ఆ చిత్రలో పెట్టుకుని ఏడు గంట్లకు సీరియల్ చూసి అట్లాగే గడిసిపోయింద్ కానీ మనం అ ఆ రోజుల్లో ఆ బయట కూర్చుని ఆడుకోడము, కోతికొమ్మచ్చి గాని ఇంకా యేడు పెంకులేట ఆటగాని ఇప్పుడ్ ఏమి లేవు. ఈట క్నాలజీకి చూస్తే ఇందరు ఇంట్లోని ఫోన్లు పట్టుకునే ఉన్నారు. ప్రతి ఒక్కల్ దగ్గర ఉన్నాయి
ఇపుడు స్కూల్ నుంచి ఒస్ తే వాళ్ళు పిల్లల్ ఎమ్మటే కొంచెం ఒక గంట సేపు హోంవర్క్ రస్కోడం లేకపోతే దొంగ పోలీసో అది ఇది ఆడుకోవడం అష్టాచమల్ ఏవో చిన్న చిన్నయ్ షో ఆడుకోవడం ఇట్లా ఇట్లా ఆడుకోవడం పన్డు తిన్ డం పడుకోవడం అంతే ఇప్పుడు పదకొండు పన్నెండు ఏళ్ల పిల్లలు పడుకో గొ అట్ల మనకే నిద్రొచ్చేస్తుంద్ ముందు వాళ్ళకంటే ముందు.
అవును పడుకునే ముందు కూడా ఒక్సారి పోన్ ఇయ్ అంటున్నారు. ఒకసారి ఫోనియ్యి ఒక ఆట ఆడుకుని ఇస్తాము. అస్లు ఇల్ల ఇల్లాయ్ అయిపోతారా ఈ పిల్లల్ ఈ టెక్నాలజీకి ఇంతెలాగా అనన్ అంటే అంత అవసరం లేదు మరీ స్కూల్లో కూడ ఇది ఈ ఎయ్యాలి అద్ చెయ్యాలి ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అంటే మనకు తప్పకిస్తున్నాం తప్పకిస్తుంటే ఏం చే వాల్ ఎంచేస్తున్నారో బ్యాక్ సైడ్ లొ నుంచి మానాకి అర్థంకట్లే ఒక్కట్ టాక్ మణి నొకుతున్నారు ప్రెస్ చై గేమ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఆ గేమ్ ఎలాగా ఆడుతున్నారు అంతే ఇంక అంతే అయిపోయింది.
స్కూల్లో స్కూల్లో వాళ్ళు కూడ అప్పట్లో మనకి చిన్న గుర్తుంద మీకు డైరీస్ ల్లో వాళ్లక్ రాస్ ఇచ్చేవాళ్ళు స్కూల్లలో ఇ ఇప్పుడు మాత్రం ఒక వంద టైప్ చేస్తున్నారు వాట్సాప్ లో అంత వాట్సాప్ గ్రూప్ ఉంటది ఎస్ స్కూల్ గురు దాంట్లో పడేస్తున్నారు ఇంకా అందరికి షేర్ అయిపోయిది గా గ్రూపుల్లో క్లాస్ గ్రూప్ లో పడేస్తున్నారు
పని ఇవ్వద్దు
అవును
తిల్చే తీస్కచ్ తిల్చేయి అసలే ఈ ఈ టెక్నాలజీ పిల్లలు ఎట్లా రీసెర్చ్ తున్నారు
అవును కండి కానీ యూస్ చేసుకున్నోల్ మంచి యూ జెస్ కుంటున్ర్ అండి కొంతమంది చాలా మందురూ ఇంటర్వ్యూస్ చూస్తుంటే వాళ్ళు ఏ కోచింగ్ లేకుండా యూట్యూబ్ లో చూసి క్లాసెస్ చూసి జాబులు కొట్టిన అని చెప్తున్నారు కొంతమందృ ఆ మళ్ళీ కొంతమంది అవును
ఇది రాత్రి తల్ ఫోన్ పెట్టుకుని పడుకోవడం సెల్ ఫోన్ చూసామంటే లాస్ట్ పడుకునే ముందు నిద్ర పట్టదంటండి
అవునవును బ్లూ రేస్ అనేది మన కలల్ లోకి వెళ్తుదంట ఆ దాని లైటింగ్ ఎఫెక్ట్ బ్లూ రేస్ అన కాల్లో పోయి నిద్ర వచ్చేది ఉంటది కదా నిద్ర వచ్చేది మనకి అదంతా రాకుండ చేసిద్దంట బ్రెయిన్ లో మనకి హార్మోన్స్ అవి ఇవి సెక్కట్ అవుతాయి కదా అట్ల అవుతయంట
ఏడ్ గంటలకే మనం సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి పేటిస్లో ఈ రూల్ ఒకటి అందరు పెట్టుకుంటే బా కదండి
అవును
లేకపోతే చిన్న ఫోన్లు ఉన్నాయి కదా అది పెట్టుకుంటే ఇంక వ మనకేం ఎమర్జెన్సీలో ఆ నంబర్ ఉంటది మిగిల్ మిగిన్ల ఫొన్ అన్ అన్ని ఆఫ్ చేసేయండి అంటే మరి ఫోన్ షాప్ లోడు బాధ పడిపోతడు వాళ్ళని మనం
ఇప్పుడు కొంత మందురు కొంతమందిలో మంచి యూజ్ చేసుకుంటున్నారండి కొంత్మంది హౌస్ వైఫ్లో ఇంట్లో ఉన్నోలు కూడా చాలా మంద్రూ యూట్యూబ్లో లక్షల్ లక్షల్ సంపాదించే వాళ్ళు కూడ ఉన్నారు వంటల్ చేయడము లేకపోతే ఇట్లా ఇట్లా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్ టైలరింగ్ గో లేకపోతే ఇంక ఏదేదో వాళ్ళ స్కిల్ ఇల్లంతా చూపిచి వేస్ట్ లోంచి బెస్ట్ డే అట్ల యూట్యూబ్ లో చేస్తున్నా కదా అందరు కొం హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి కూడా లక్ష్ లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబ్ వల్ల అట్లా అవును
అది కూడ మనము తెలుసుకుంటే మనం కూడా ఏదైనా బిస్నెస్ స్టార్ట్ చేయొచ్ ఏమో అయితే తెలుసుకోండి ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చే ధం మనం కూడ
యే నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిందిండి అదంతే వేస్ట్ అయి ఏందీ ఎందుకంటే జనాలతో మాట్లాడేది అంటే కొంతమందరూ మొండ్ డిగ్ ఉంటరు మనీ ఇవ్వరు అంతా లాస్ లాసు అది కూడ్ మీర్ అన్నట్ మనం కూడ యూట్యూబ్ థీస్
ఆహ ఉ ఒకే వితౌట్ యూట్యూబ్ చేసారా
ఆ వితౌట్ ఆఫ్లైన్ చేశాను ఆన్లైన్ ఏం గాదు
ఆఫ్లైన్ లోనే మాట వినలేదా జనాలూ ఆన్లైన్ అయితే ఇంక అది కడితే గాని రాదు కదా ఇంటికి అందుక్ కడతారు అదయితే ఫుడ్ బిజినెస్ కూడ బాంధీ